హలో!
హలో!
ఆ బాగున్నారా?
న్నమ్, మీరు బాగున్నారా?
అవునండి, ఏం చేస్తున్నారు?
ఏం లేదు! ఇప్పుడే బాబుకి అన్నమ్ తినిపిస్తున్నా.
అవునా!
మ్
ఇంకా, వెదర్ ఎలా ఉంది?
ఇప్పుడు అదే, ఇప్పుడు ఫుల్ వేడి, మళ్ళీ మార్నింగ్ వస్తే చల్లగా. ఎందుకొ, వెదర్ ఈ ఇయర్ బాగా ఇట్లా ఉంది.
అవును, ఇప్పుడు మార్చి లోనే ఇంత ఉంటే, ఎలానో ఏమో.
మ్ ఫస్ట్ స్టార్టింగ్ లో, వర్షాలు వర్షాకాలం అయిపోయినాక, ఇంకా వర్షాలు పడి. కాబట్టి ఇప్పుడు, మనకు ఈ ఎఫెక్ట్
అవును!
తిన్నారా?
ఆ ఇంకా లేదండి, ఫాస్టింగ్ గదా, రంజాన్ గదా. ఫాస్టింగ్స్ గదా మేము. నా ఈవినింగ్ నైట్ అయితది. తినే వరకు
నైట్ మొత్తం, అంటే మళ్ళ ఎప్పటి వరకు.
ఇప్పుడు, మేము సిక్స్ థర్టీకి. తీసేస్తాం. అప్పుడు నీళ్ళ తాగుతాం, ఫ్రూట్స్ తింటాం. అన్ని తినేసి అన్నం కూడా తినచ్చుకాని, అప్పటిదప్పుడే ఆకలి కాదు కదండి.
సిక్స్ థర్టీ టు మళ్ళీ.
అదే సిక్స్ థర్టీకి తీసేస్తే ఇగా తినొచ్చు.
అదే అంటున్నా, మళ్ళీ ఈ టైం ఎప్పటి వరకు అంటున్నాం.
ఆ మళ్ళీ మార్నింగ్, మళ్ళీ ఫోర్ థర్టీకిి తినేస్తే, మళ్ళీ ఉంటాం. అలానే
అచ్చా నైట్ మొత్తం.
అవునండి!
ఇంకా, పిల్లలు స్కూల్ కి వెళ్ళారా.
హలో
ఆ చెప్పఅండి
తున్నారు
ఏమ్ లేదు ఇగ బాబుకి అన్నం తినిపిస్తుఅన్నా మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేయాలి
అ ఇంటికి తిస్తారా
అవును ఎందుకంటే ఆ స్కూల్లో బావుండదు అన్నఅట్టు మొత్తం దోమలు అందులోనే తినిపిస్తారు అందరు కమాయిండ్ చేస్తారు ఒక్కటే ప్లేట్ లో అన్నం మొత్తం కలిపేసి వేస్తారు
అవును అవును
నందుకోసం అని ఇంటికి తీస్ ముందుకోస్తున్నాయండి ఇంటికి తీసుకొచ్చి తినిపచ్చేసి మళ్ళీ వడగొట్టేసి వస్తా
స్కూల్లో కూడా అలానే ఉంది
మ్ ప్రతి ఒక్క స్కూల్ అట్లానే ఉంది మనం ప్రైవేట్ స్కూల్ అని ఫీజ్ కడుతున్నాం గాని ఏదైనా అంతే గ్ మరి ఉ
అ ఇంకా గవర్నమెంట్ కి దానికి తేడా ఏంటి అలానే చేస్త్
అలానే చేస్తున్నారు గవర్నమెంట్ లో అంటే ఇంకా ఫుడ్ వాళ్ళదే
ఇంకా ఫుడ్ వాళ్ళదే కానీ వాల్యూ ఇ్యమ్ మనం
అవును అవును ఫుడ్ వాళ్ళదే గాని బాగా చూసుకు ఉంటారు ఇంకా
ఇప్పుడు స్టడీస్ కూడా బానే ఉంటాయి కాని మనం వ్యాలీ ఇయ్యమ్
ఆ ఆయన్కి ఇప్పుడు ఇంగ్లీష్ ట్ట్ ఇంగ్లీష్ మీడియం ఆయన్
మనకి డబ్బులు పోయేది కావాలి కదా డబ్బుల్ పోతేనే మనక్ తృప్తి అప్పుడు
అంటే మనం వేస్తాము కానీ చూసే వాళ్ళు కానీ రిలేషన్ తన్ లో కానీ
అదే కద కానీ ఒకరి కోసం మనం అలా చెయ్యొద్దు కాని ఇప్పుడు ఒకరిని చూసేస్తారు ఇప్పుడు వాళ్ళ బాబు ఆస్టల్ లో చదువుతు అన్నాడు మనకే మ్ తక్కువ మనకు కూడా ఉంది కదా మన దగ్గర ఏం తక్కువు మన పిల్లల్ని కూడా అందరి తోటి ఉంచాలి అన్న మన ఫీలింగ్ కానీ గవర్నమెంట్ బావుంది
గోర్నమెంటే బావుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మాత్రం అట్లానే
తడి
మ్ మీ పిల్లలు తిన్నారా
ఆ లంచ్ ఇచ్చేసి వచ్చాను స్కూల్ల వాళ్ళు తింటారు మిగిలి ఇస్తారు
వాళ్ళకి ఇష్టమైన్ది పెట్టక్
సిమా ఆకర్ టిక్ తాని ఆ ఆపస్ క్రిటక్ వాళ్ళు మార్నింగ్ చెప్పి వెళ్తారు కదా వాళ్ళు చెప్పిందే ఇయ్యాలి
ఉమ్
లేకుంటే రిటర్న్ వస్త అది వాళ్ళకి ఏంది రోటీ చ్ చాలా ఇష్టం రోటీ డైలీ చేస్ తే ఇచ్చే వాళ్ళే కావాలి మా పిల్లల్ కి డైలి బలమే కానీ ఇగ డైలీ చేయాల అంటే నాకి కొంచెమ్ మిస్ చేస్తాయి తీస్ కుండ అది వద్దు ఉనడాకి ఒక టైమ్ తిసుకు ఉంది దరాని
మ్
దాని కోక్కోనై మళ్ళీ వాళ్ళు అట్టి పరాట ట్టలు కూడా తినరు దాని లోపట నెయ్యి పెట్టి చక్కర వేసి ఇలా ఫోల్డింగ్ చేసి అలా అ లాంటివి చేస్తే కూర తోటి తింటార అనుకుంటున్నా కూర తోటి తినరు చపాతి స్వీట్ చపా
అది హెల్దీయే గాని మనకి ఓపిక ఉం
ఓపిక ఉండాలి కానీ కంపల్సరీ నేను వీక్ లో ఒక త్రీ ఫోర్ టైమ్ అయినా చేస్తా
చేయాలి తప్పదు
అది ఇష్టంగా తింటారు రోటీ
హ్మ్ పిల్లలు దోష బాగా తింటారు
హ్మ్ దోశ అవును దోస మార్నింగ్ చేస్తే మళ్ళీ లంచ్ లో కూడా అదేయమంటా
ఆ కొంచెం ఆయిలు ఆయిల్ తక్కువ వేస్తా
అవునా
ఆ ఆయిల్ తక్కువ వేస్తే అదే తింటారు ఆ హ లేదు తినరు వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉండదు
అవునా మా పిల్లలకి ఎగ్ దోశ ఇస్తాం ఎగ్ వేసి ఆనియన్ వేసి మా కొచ్చేసిఆనియన్
ఇంక మార్నింగ్ ఇప్పుడు ఇంకా ఎండాకాలం కాబట్టి హాఫ్ డే స్కూల్స్ వస్తే సెవెన్ థర్టీకి టిఫిన్ చేయాలి అని అంటే తినరు అప్పుడు టైం ఉండదు కదా
అవునా
టైమ్ ఉండదు అప్పుడు బాక్స్ లో పెట్టడమే వీళ్ళకి ఆ లెవెన్కి వాళ్ళు ఇంటర్వెల్ ఆ టైంలో ఆ టైంలోనే ఒక టెన్ మినిట్స్ ఏమో ఇస్త
అవును అలానే చెయ్యాలి ఇప్పుడు ఎంత మార్నింగ్ మన పిల్లలు తినరు కదా
మళ్ళీ ఆ మార్నింగ్ సెవెన్ కి తిన్నా కూడా ఆ టైమ్ లో మళ్ళ టెన్ కాంగనే వీళ్ళకు ఆకలవుతది
అయితే ఇదే బెస్ట్ అండి ఫస్ట్ వీళ్ళు ముఖం కడిగి ఏమైనా పాలు తాగితే తాగనివ్వాలి బాక్స్ లో వేసేస్తే వాళ్ళు లెవెన్ కి తినేస్తారు
తినేస్తారు తిన్నా కూడా మీ ట్వెల్వ్ థర్టీ వరకి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటారు వాళ్ళు
వాళ్ళు తినేదెంత ఇంత
హా ఒక చపాతి ఒక ఒక దోశ అంతే ఒక చపాతి ఒక దోశ రెండు ఇడ్లీ చాలు వాళ్ళకి
అది తినడానికి కూడా ఎంత సతాయీస్తరు
హ్మ్
వాళ్ళే నేర్చు
ఏం కర్రీ చేసారు పప్పు
ఆ ఈరోజు నేను మార్నింగ్ కదా ఆ టమాటా ఎగ్ పిల్లలకి పప్పు చేశాను మేము మార్నింగ్ ఫాస్టింగ్ లో తినేసినాం అది
మార్నింగ్ ఫోర్ వరకు తింటారా త్రీ వరకి
అంటే నైట్ కూర నైటే చేస్తా బియ్యం ఏమో మార్నింగ్ పెడు తా వేడి వేడిగా
వేడి వేడిగా ఉంటది
మార్నింగ్ త్రీకిి లేస్తా త్రీ కి లేసి ఆ అన్నం చేసి
స్నానం చేసి తింటారా
ఏ లేదు అలా ఏముండది స్నానం చేయాలని స్నానం మళ్ళీ టన్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు
ఆ అచ్చా అచ్చా మాకేమో ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్స్ వస్తే మేము స్నానం జేయ్యనిది ఏం చేయం
ఆహా హ అంటే ఫేస్టి వెల్ది వేరే ఇది డైలీ
ఉమ్ అచ్చ ఆ డైలీ అయినా కూడా మాకు అట్లా
హు
రొటీన్ డైలీ అయినా కూడా బ్రష్ చేసి స్నానం చేసే వారికి
హు అవునవును పూజ మేము కూడా ఏదన్నా అట్లా దేనికి ముక్కది అది ఇది ఉంటే స్నానం చే సే తింటాం
ఉ
దేవుని దగ్గరకి పోయేది ఉంటది అన్నయ్య నాయి పోయినా కూడా అన్నయ్య వదులడు అన్నయ్య తర్టీ ఉంటాడు
హు
అన్నయ్య కి మొత్తం అయితాయి మాయ్ ఒక ఫైవ్ డేస్ పోతాయి కదా
ఉ అవును
గల్ సి
ఆ ఫైవ్ డేస్ లో ఆ మరి మీరు తినొచ్చా
అంటే ఇక ఫాస్టింగ్ లేనన్నట్టే
అచ్చ ఓకే ఉన్నా కూడా పనికిరాదు
ఆహా ఆహా ఉండమ్ నార్మల్ లాగే ఉంటాం తింటామన్నీ
అచ్చా
ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉండరు ఇష్టం ఇగ మన మీద మన ఇష్టంతో
ఇంకా ఏయ్ హు
అందరు ఉండాలని ఏమి లేదు ఇష్టం ఎవరిష్టం మీదా వాళ్లు
హా
ఎవరికి మంచిగా అనిపిత్తే వాళ్ళు ఉంటారు అలా
ఎప్పుడుంది రంజాన్
ట్వంటీ ఫస్ట్ అంటున్నారు
హు
ట్వంటీ ఫస్ట్ కి అయితది థర్టీ అయితయి ఫాస్టింగ్ ఆహా తర్టీ
థర్టీడేస్
థర్టీ డేస్ వన్ మంత్ అయిపోతే రంజాన్ ఈ యాటికి ట్వంటీ ఫస్ట్ తొందరలో తెల్ తెలివనే లేదు ట్వంటీ ఫాస్ అయిపోయినయి తొందర తొందర అయిపోతున్నయి డేస్ ఇంకా షాపింగ్ కూడా చేయలే
అయ్యో మరి ఎట్లా
అయి కొంచెం లాస్ట్కి అని చేస్తే కొత్తవి వస్త కదా స్టాక్ పాత స్టాక్ ఉంటంది ఇప్పుడు చేత్తే అవి పాత కొత్త సా స్టాక్ తీసేసి కొత్తవి వస్తాయి
కొత్త స్టాక్ వచ్చినాక
ఇప్పుడున్నయే చూపిత్తరు
ఆ
ఇప్పుడు వెళ్తే ఉన్నాయే చూపిస్తరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏందిప్పుడు ట్వంటీ వన్ ఈ రోజు ఇంకా టెన్నే ఉన్నయి ఇంకా నైనే ఉన్నయి
నైన్ డేస్ ఉన్నాయి
సే ఉంది
ఆ ఆ
ఇప్పుడు ఈ నైన్ డేస్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు బాయ్స్ది ఏం లేదు కాని మన గర్ల్స్దే ఒడవది ఎన్ని తీసుకున్నా ఒకటి తక్కువనే పడుతది ఏం కొన్న కూడా కూడా మళ్ళ ఒకటి తక్కువనే పోతది అది మ్యాచింగ్ ఐనా ఏదైనా
లోకల్ వాళ్ళకైతే ఏం కష్టం ఉండదు క నాన్ లోకల్ వాళ్ళకి పాపం బాగా రిస్క్
అవును
ఆ
ఇంకా
మెల్లి మెల్లిగా తింటారు పిల్లలు కొంచెం పెద్దగయ్యే వరకి కష్టమే
అవును ఇంకా వాళ్ళు ఎంత తింటారో అంతే పెట్ట
అంతే ఆ మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ వామ్తింగ్ చేసుకుంటరు
ఎన్ని ఇయర్స్ ఉన్నరు
వామితింగ్ చేసుకుంటరు ఎక్కువ పెడితే
అవును ఫైవ్ ఇయర్స్ ఉన్నదా బాబుకి
ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి బాబుకి
అ అవునా పాపకి
ఆ
పాపకి
పాప ఇద్దరు బాబులు
ఎలా ఉ
ఆ ఒక అబ్బాయి ఫిఫ్త్ ఒక అబ్బాయి ఇప్పుడు నర్సరీ
సరే
ఓకే ఉమ్ బాయ్